ఏం చేతనవ్ ఆ
చిక్కుడుకాయ చెంచుతున్నాం
ఇప్పుడ రేపటికా
ఆ
ఈ రోజు ఏం కూర
ఇవార చిక్కెన్ ఇవవావడిది నిన్నడిది
చికెన్ అనుకున్నారా మీరు నిన్నచ్చ అకున్నారా ని నచ్చ అనుకున్నారా ట్యూస్డే
నిన్న సాయంత్రం
పాపం ఫోని క కాలే మీరు బుధవ రోజు అనుకుంటాంది మరి మరి ఈ గట్టుకుూచ రోజు ఎందుకు అకుంటారు మీరు కర్రీ
ఏమో అట్లా అనిపిస్తుంది అనుకోవాలి
పాపం ఏ పాప మా నలగడలో తప్ప ఏం లేదు కావాలనుకుని ప్రతిసారి గురు మంగళవారం వండుకుంటే బరాబరి కో మత్త
అలా సాయంత్రం ముదట వన్నద
మీరు అంద తింటా అంటే ఎట్లా ఊకపోద్దది కదా బుధవారం అనుకుంట అయితుంది బుధవారం అకుంటే ఏముంది బుధవారం పొద్దు అనుకుంటేయి సాయంత్రం వర అయిపోతుంది
అ బిర్యానీ తిన్లే ఆమె
అయితే ఆ బిర్యానీని మీరు చేసి కొచ్చు అనుకుంటార ఇంటి కూడా అంతే కదా అనుకున్నారు నాటుకోడి
ఆ నాటుకోడి
హు
ఇంగ
ఏం చేతనవ్
మీరేం చెతారు ఆ ఉయ్యాల వచ్చినట్టే కదా ఉయ్యాల
ఆ
ఉమ్
మమ్మ ఎట్లా స్తుంది బయట కూర్చున్నాం నిన్న ఏవవతనా మా మట్టటి గుచుంది
తిన్నారా
ఇలే ఇ ఇప్పుడు అన్నయ్య వచ్చినాక అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ పోయిండు గా ఎంగేజ్మెంట్
ఏ మీరు బాలేదు అనే
పేలవలె
అయ్యో అయ ఎపి సోడే
ఏమో పిల్వలే మరి పిలిచిన అమ్మే ఒదు పిల్లలే మరేమో నిజంగానే
ఆ ఎందు పోర పిస్సా
ఏ సాపింగ్ గి ప కనీ
ఆ ఆ ఏమున్నాది పోయేదే
పిలవలే
ఆ
ఆ
ఆ పంపిస్తాది
ఆ పెళ్ళికి ఎట్లా పొందుతావు ఇగా
మరి
మ్మ్ వాళ్ళు ఇగ వచ్చిరటే
వాళ్ళ అన్నయ్య పనులు అయిపోతాయి కదా అని కొండనవాచ్చింది
మ్మ్ అన్నయ్య ఒక్కడే పొయిండు ప్రోగ్రామ్
ఎట్లా మమ్మీ పిలుసు తయపోవదా
ఏమో పిలవలే మరి నిన్న ఇంటికి పొయింటిమి ఆమె వచ్చినాది మమ్మీ బయటనే ఉన్నా పిలవలేదు
ఆ
ఒక పై ఏమి పట్టలే అని పిలవలే
నాకు
మ్మ్ ఏమో మరి ఏమనుకున్నాడో ఎందుకి ఇంగ ఏమైందిలే అనుకున్నాడొ ఏమో ఆహ్ ఇంకేంది పర్లేదులేదు పెళ్ళి ఇగ పైగ నూలయితే ఏప్రిల్ టెన్త్
అవునా ఆ అ
తిన్నారా మరి మీరు
తిన్నార మధ్యాహ్నమే
పొయినారా
చెయ్యాలి వంట ఇగ చిక్కుడుకాయలు వొలుస్తున్న
రైస రైస్ తింటావా చపాతి కిట్లేమన్నా
చపాతీ ఏమ్ లే రైస్ ఏ
అవునా ఆ
చిక్కుడ కాయ అన్నామ, ఎగ్స్ అన్నామ అది చేస్తున్న
పొద్దుగాలగ తిన్నార ఓహొ ఎగ్స్ అనుకొండి జల్ది అయిపొతాయి ఎగ్స్ అనుకొండి
అదే చిక్కుడకాయే చేద్దాం అని చూస్తున్న
అవును రేపు గురువారం కదా రేపు చిక్కడకాయ అనుకోండి మాది మధ్యాహ్నం ఎగ్ ఏ నమ్మాట ఎగ్
అవున
మ్మ్
ఉరికే బట్టినామ్ మా దగ్గరకి వండితే
సంగట్నే మ్మ్
మాసాలలు ఉన్నాయి
టమాటా కర్రీ బాయిల్డ్ ఎగ్
ఆ మంచిగా లోకల్ టమాటా వచ్చినాయి మాకు అంగట్ల తెచ్చిండు బాబాయ్
అవునా
మ్మ్
హ్మ్ హు సంవత్సరికం ఉందంట కదా
ఏందిరా ఎప్పుడు
బుధవారం
ఫస్ట్ ఫస్ట్ కా
మ్మ్
ఆహా
మ్మ్ పొద్దున రాజన్న ఫోన్ చేసిండు మమ్మికి
అవునా
ఎవరో ఎవరో అన్నయంట అయినమ్ వెంకటమ్మ ది బుధవారం అ అంట గదా ని అట్ల అంట
అవునా ఏమె మరి అయ్యగార్ని అడగు మళ్ళా ఫోన్ చేత్త అన్నడు చేయలే మరి
నీకు ఇందాకు చెయ్యాలె మళ్ళ అప్ప నుంచలి
చేయ్యలే ఏ విషయాన్ని చెప్తానే అన్నడు అయ్యగారు పోయిన్నక
కదే ఏనా మరి ఇంకేది ఇంకో వారం ఉంది ఎప్పుడు చెప్తారు రెండు రోలా ముందు చెప్తారటనా అత్రరాయమ్
ఆళ్లకు అలవాటే రేపు పని ఉందా చెప్పు
అది కూడా వద్దా అమ్మా సండే రోజు పెడదామా మరి మీకు వీలయితదో లేదో వద్దా బుధవారం ఓకేనా అందరికి ఏమైనా పన్లు ఉన్నాయా అడగాలి కదా వాళ్ళకు ఓకే వాళ్ళదైతే ఓకేనా వాళ్ళ అమ్మ నటనా హ్మ్ మిమ్మల్ని గుడా అడగాలి కదా
అదే స సండే అయితే మంచిగా అందరికి వీలయితది.
మ్మ్ అక్క ఆరోజు పెట్కుంటే అయిపో మ్మ్ ఎటు కాకుండా మధ్యలో పెట్టినం బుధవారం
మ్మ్
వీలు లేదంటే ఓకే పెట్కోవచ్చు వీలు ఉంది కదా
అదే అదే
ఆమ్ ఏమో ఇగ హనీకి ఇగా లి
ఏమో రేపు హాలిడే ఇచ్చిరట కదా
రేపు హనీకి హాలిడే నా ట్వంటీ సెవెన్
అదే శుక్రవారం మరి రేపు ఇచ్చిండట హాలిడే
ఎందుకు రేపు శ్రీరామనవమి ఇచ్చిరాట్నా
ఏమో మరి తెలవదు దేనికి ఇచ్చిరని మెసేజ్ వచ్చిందట
గుడ్ ఫ్రైడే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మామ మ్మ్ ఎప్పుడెల్లింలు ఫోర్త్ కనుక్కుంటా గుడ్ ఫ్రైడే
ఆ
రేపే హాలిడే రేపు ఏముంది బక్రీదా
రేపు ఏమో మరి రేపు మనదానికి క తకుండా కొ వచ్చేది ఉన్నట రే ప్లేస్మెంట్ ఏ ఉందారా మీటింగ్ రమ్మను డాఠ సారు
బై
అదే అదే ఎవరెవరు రాలా లేదా వాళ్ళుచ్చిగలవాలి అని చెప్పిండట
ఉమ్
ఫార్మ్స్ ఫిల్ప్ చేయాలట రేపు పోయేది ఉన్నాయి మమ్మీ రేపు మళ్ళా హాలిడే ఉంటదా నుకునే వాడే ఇచ్చిందట బెటర్ అనే
ఉమ్ ఇ ఇ వాళ్ళ వర్క్ లా ఉనేే కదా అది ఇంటర్న్షిప్ అయన వర్క్ లానేే పెడి ఉమ్
వ
లేదే ర్పే ఉన్నా మా ఏం చెప్పలేద అన ఉంటే మాకు మంచి డబ్బులు పేరుతో సోని చెతా సోని టీ చెతానా
అయిలే సల టీ చూస్తుంది చెల్లెకెపుతుంది
రెండందుక ఎత్తాన ఒకటి చెయాచుగా
చేస్తాయి అట్లా అడవిడే అడవిడే వస్తుంది కాబట్టి అట్లా చేస్తయి అ ఇవ మాట్లాడ ఒకసారి ఇ టైమ్ అయిపోతా ఎయిట్ ఇగా హలో ఆ చెప్పక్క ఆ అక్క ఆ చెప్పక్క శిబ మాట్లాడి ఎందులు అవుతారు
ఆ చెప్పక్క ఆ చెప్పక్కంత నవ్ వచ్చింది ఎన్నతనం
అంటాం మా ఫ్రెడ్ అయితే ఏంయా అంటాం
అట్లా ఘధురా
ఉమ్
చప్పక్క మా చప్పక్క అంటే ఇజీ ఉన్నట్టు అనిపించింద నువ్వు
మన
ఎమ్లేధా పనిపాటలేదా
తన మరి
టీవీ
టీవి చుసినావా
ఉమ్
ఎం సీరియల్
ఆ మేఘా సంధేషం
ఓ మేఘ సందేశం జీతేల్వ
ఉమ్
ఉమ్ హు
అమ్మ ఎంజెతంధి ఆ మధ్యాహ్నం తిన్న ఆ చతనే ఏ న చద
మనిష అనా మనిష అంటే కుమ్మేశ అంటారు దాన్ని షా ఆగునె సోని సోని నేను మళ్ళ ఎత్తాం లిఫ్ట్ చెయ్ ఇప్పుడే ఎత్తాం మళ్ళా ఆ అట్నే ఆజో యాప్ ఉంచు
ఆ సరే
ఉ
ఇదో అన్నం ఊరికే కూర్చోలేవా ఏమి